ఆ
ఎగ్జామ్ ఫీజ్ అడిగితే మా అమ్మ ఇప్పుడు చంపినవే రెండో తెది ఉంటది ఎట్ట రెండో ఇస్తావ్ తల్లి ఇప్పుడు యాడ నేను
ఆ ఇంకా అడగలా కదా వాళ్ళు
అడగలే కాదు నువ్వు డేట్ జూలై కదా దాంతో సిద్ధార్థ గ్రూప్ లో పెట్నరు కదా వాళ్లు ఎందుకు చెప్తారు అయిన మన సార్ వాళ్ళు ఎందుకు చెప్తారు ఎగ్జామ్ ఫీస్ కట్టుకోమని
ల లాస్ట్ డేట్ అన్నప్పుడు చెప్తారు వాళ్ళే
ఇంకాచెప్తారంటే ముందే కడితే అయిపోతాయి కదా లాస్ట్ డేట్ అప్పుడు యాడతేస్తాం అంత మందిలో మనం ఎంతమంది ఉంటారు క్రౌడ్ ఆ టైమ్ లో మేం ఏం చేస్తాం చెప్పు
నేను ఇంకా మా అమ్మకి చెప్పను కూడ లే పాపం
మా అమ్మ కి చెప్పిన ఏందో మా అమ్మ తనకలిలాడి చస్తుంది
దీనిలో వస్తే ఒకవేళ మనకి హెల్ప్ అవుతుంది
అమ్మ నేను కట్టను స్వామి మా అమ్మతోనే ఇప్పించుకుంటాను నాకు ఇది కట్టాలి నేను అది ఆర్డర్ చేద్ద మనీ ఉండ బట్టల్ కంటే ఆబట్టల్ కంటే ముందు లావు అవ్వాల ఫిక్స్ అయిపోయింది నేను అందుకే న నిజాంగా ఫిక్స్ అయిపోయ నీనా కచ్చితం గా లావు అవ్వాలా
హ్మ్
ఇమంత తొందరగా అయిపోతాయి మేమ డబ్బులు ఇస్తే
చేసేది బాగా చెయి వస్తుంది అంతే టూ థౌసండ్ అ
ఇప్పుడు చేస్తాం కదా బానే ఇంకేమైంది
ఆ అదే చెప్తాము వేస్ట్ చేసుకోకుండా టాస్క్లు
అదే అదే లాస్ట్ నేను బ్యాడ్బర్ యూస్ చేసినా దాని వల్ల పోయి ఉంటది కదా హ్మ్ నింతో ఆ నా ఖర్చు ప్రోటీన్ ప్రోటీన్ పౌడర్ పెట్టాలడ లావు అవలసింధే పడుతులో
అ ఎప్పుడు తినాలా అది
ఎప్పుడు ఎం కాదు మనం ఫుట్టు తీసుకుంటాం కదా అది ఏంటంటే మనం ఫుట్టు తీసుకుంటే మనకి ఇంత ఎనర్జీని వస్తది అది ఏంది మనం ను ఇది మనం ఫుడ్ తీసుకునే దానికి నేచురల్ అది ఆర్టిఫల్ ఆర్టిఫిషియల్ ఏం కాదు అయిన మిక్సీ గుట్టుకు పౌడర్లా వేస్తారు అంతే ఇవి వింటాయి కదా ఇదో సంథింగ్ పౌడర్ డ్రై ఫ్రూట్స్ అవి గంట ఇ వంట మాముూలుగా ప్రోటీన్ ఒకు వచ్చే ఉంటాయి కదా అవన్నీ కలిసి ఒకొ మిక్సీ కుడతారు దాంతో అదే ఎంతా ఏమంటారు అట్లా మనకి నాచురల్ గా ఉన్నట్లా వేయో రొండు వేలు ఉందటా మినీది మినది సోంగ దానికి అది తీసుకుండాము అని
మళ్ళీ తిన్నాక ఏమి మ్మ్ వేరియేషన్ లేకపోతే
ఎందుకుండదు మనం తీసుకున్న టైంని బట్టి ఉంటది అంతే కరెక్ట్ టైం లో తీసుకుంటే ఈజీ గా ఉంటుది మనం ఎట్లా పడితే అట్లా తీసుకుంటే యూజ్ ఉండదు అంటే ఫుడ్ తినకుండా అది ఒకక్కటే తిన్నాం అనుకో ఏం యూస్ ఉండదు ఇటితో పాటు తీసుకుంటే మెయిన్ ఏంటంటే క్యాలరీస్ కావాలి మనకి బాడీకి క్యాలరీస్ ఫైబర్ ఇటి కావాల ఆ గాలిలో చెట్టు వస్తాయి మనం తింటే వస్తాయి మనం తినే ఇప్పుడు మనం కడుపూ నిండా తినం అనుకో ఉంటాం అంటే కడుపు నిండింది అన్న ఫీలింగ్ ఉంటది మనం కడుపును మించి అంటే మామూలుగా ఆకలిని మించి తిన్నామంటే అది మన బాడీ అబ్జర్వ్ చేసుకొని ఆటోమేటిక్ గా బాడీకి అదే అంటే ఇవి ఉంటాయి హార్గన్స్ దానిలోకి ప్రో
ఐ థింక్ నేను ఇప్పుడు అట్లే తిన్నా తెలుసా వేస్ట్ చేయడం ఎందుక అని ఎ సేపు తిన్నా తెలుసా అసలు నేను ఈ మధ్య వేడికి ఉండి వండి తినాలని ఆశే రాదు తెల్సా ఆ వంట
ఆ ఆశ కాదు మెయిన్ థింగ్ ను
బయట గస పెట్టే అంత వరకు ఫాస్ట్ ఫాస్ట్ గా నడుచుకూనే టైం లో ఎందుకు చెప్పా
ఆయాసం వస్తుది పైకిఎక్కిన
ఎందుకా
ఎందుకా ఊరికెనే
తినింది అంతా అరిగిపోవాలనా ఒక దగ్గర ఉండడం రాదు
కాదు వా హ్ తలనొస్తుంది ఎందుకో కాల్ పట్టుకుని వస్తుంది అబ్బా
సెల్ కి చార్జింగ్ ల
మ్ హు
మా ఫ్రెండ్స్ వస్తామని ఫోన్ చేసిండ్రు రూమ్ కి అదే రేపు తిరుమల కి వెళ్తారు కదా
హా హా ఆ
పొద్దున్నే ఫోర్కే పోవాల ఇక్కడ గేట్స్ ఓపెన్ చేయరుఅంట రూమ్ కి వచ్చేదా అంది అవునా రా మా ఓనర్ ఆంటీ ఒప్పుకోదు అని చెప్పా యాడ పోతుంది నాకు ఉండబుద్ధి కాదు ఎవరన్నా ఉంటే ఆ నాకే ఇరకాటంగా ఉంటుంది
ఏముంది ఒక రోజే కదా
మ్ యాడ వాళ్ళు షోలు చేస్తారు ఏంది ఇట్లా పెట్టుకున్నారు పిల్చుకునేద ఎక్కువ ఎక్కువ అంటే అంతా చేస్తున్నా అందుకే ఇష్టం ఉండదు
ఎంతమంది వస్తారు చెప్పు మహా అంటే ఒక ముగ్గురైతారు అంతేకదా
ఇద్దరు
మన ఇద్దరికీ ఏమన్నా ఆ
ఆ బా వాళ్ళు బాపెట్టుకోలేదు అవి ఇవి ఎన్ని క్లాసులు చేప్తా ఉంటారు నాకు అప్పుడు మానం పోయినట్టు ఉంటుంది
మానం పోయినట్టా ఎందుకు ఒకటి అడుగుతా ఎప్పుడైనా మానం పోయినట్టు ఎందుకుంటంది నీక ఇప్పుడు ఎందుకు మానం పోయినట్టు ఉంటది అది ఇంకా అది ఎంజాయ్ గ ఫిలవాలి కానీ మళ్ళీ అది దాంతో మానం పోయినట్టు దానికి మనం బ్యాచలర్ అదే ఇప్పు అంటే బా చ్ అదేమన్నా మా ఇల్లు ఆ నీట్ గా పెట్టుకోనికి అదంతే ఇంకా మాముూలె ఎవరి కొద్ది వాళ్ళు ఉంటారు ఒకరం ఒకరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒకలా ఉంటది దానికి ఎవరు ఏం చేస్తారు చెప్పు అదే ఇంట్లో వాళ్ళు అనుకో చ్ అంటే ఇది మనదనే ఫీలింగ్ ఉంటది ఎవరు పడితే వాళ్ళు ఉన్నారనుకో ఎవరికైనా ఉంటది ఎవరికి ఉండదు అట్లా
ఎవరి దాక ఎందుకు నాకే ఉంటది నాకు అసలు నేను మా ఇంట్లోనే నేను ఇంట్లో ఉంటాను నిజం చెప్పాలంటే మామూలుగా
మా ఇంట్లో మా అమ్మ ఎట్లా తిడుతుందో అసలు ఇల్లు నీట్ గా లేకపోతే రోజుకు రెండు వారానికి ఐదు సార్లు మూడు సార్లుయినా తిరుగుతుంది ఇల్లు
హుమ్ నేను మొహమాటానికి పోతా అదే నన్ను లాస్ట్ మెట్టుతో కొట్టిస్తాది
ఇదే బెల్టా
మా అమ్మ కి ఇల్లు క్లీన్ గా ఉండాలి తెలుసా మోహన్ కి అయితే బాగా తిడుతుంది
మా నాయన యూట్యూబ్ లో ఇన్స్టా అట్లా చూస్తుంటారు ఎప్పుడన్నా ఇల్లు నీటుగా లేకపోతే దరిద్రం అని సంపద మిగలదు అది ఇది ఏమన్నా చెప్పినారనుకొ అప్పుడు ఇంకా ఇల్లు నీట్ గా పడితే ఇట్లా అవుతాది నువ్వు ఏంది ఇలా వదిలేసి ఇంకెందుకు మనం బాగుపడింది బాగుపడేది అంట అట్లా మాట్త తిక్క మైండ్ సెట్ నువ్వు బాగుంటాన అంత ఇప్పుడు అంత అంత సీన్ లేదు ఆ మనిషి ఒకటి బాగుంటే మేమందరం ఎట్లా బాగుంటాం
ఆ
అంత తప్పదు ఆ ఎందుకు మాట్లా అదారు అట్లా ఆ మనిషి మారితే నేను మేము ఎందుకు మారుతాం ఎర్ర అట్లా ఉండదు
పోరా సామి
అట్లా కాదు చెప్తున్నా ఒకరు మాడితే ఇంకొక ఎందుకు మడతారు చెప్పు అందరి మైండ్ సెట్ ఒకేలా ఉండదు కదా కానీ కానీ మా నాన్న కి కొంచం రెస్పాన్సిబిలిటీ ఉండింటే మాత్రం బాగుండేది నిజంగానే బాగుండేది అవి లేవు తప్పేం చెయలేంలే అది ఎందుకు లేవో మాకు నిజం చెప్ చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచి మా నాన్న మీద ఎంత కోపం ఉండేదో చాలా కోపండేది తెలుసా నేను ప్రతి నిజం చెప్పాలంటే ప్రతి రోజు చనిపోవాలని కోరుకుంటా ఉంటి నేను నిజం చెప్పాలంటే ఎదిగే కొద్ది నాకు ఇనడుమ అర్థమైంది అయినా తప్పేముంది ఆ మనిషి ఏమ్ముంది తప్పు అట్లా పెంచింది అమ్మాయి వాళ్ళ నాన్న సో ఆ మనిషిదే కదా తప్పు ఏం చేయాలన్నా చేసే టైప్ లో ఉంటే అన్నమాట ఎంత ఫ్రీడమ్ అంటే ఇంకా ను కొంచం చెప్పలేను అట్లాంటి జరిగి అంటే నువ్వు మళ్ళీ ఎఫ్ఐఆర్స్ అట్ల ఏమి లేవులే కానీ నీ మామూలు చెప్తున్నా అంటే కొట్లాట ఇలాంటి గురించి జైలు పోవడం అట్లాంటివి కూడా జరిగినాయి కుక్కు స అవును మర్చిపోయినా నేను నైట్ టైం మామూలు దగ్గు అలా వస్తది కదా ఇప్పుడు ఏం రావట్లేదు తేలుసా అది ఎందుకని వచ్చేది నేను టైంకి తినకపోతే యది మనము ట నేను టైం కి తినను కదా అప్పుడు పోయినా సారి ఇంత ముందు అందుకు అట్లా వచ్చేది ఇప్పుడు టైం తింటన్నా కాబట్టి అంతేం రాదు
అదే కదా నేను చెప్తాన
కఫ నేను చెప్తాన్న మా నాన్న అదే చిన్నప్పుడు నుంచి అట్లా నాకు పావో ఎంత కోపం ఉండేదో ఎందుకో తెలీదు పోను పోను ఇప్పటికి నిన్నెవడు మా అమ్మ మా నాయన కొన్ని కొన్ని జరిగినాయి ఇంట్లో నిన్న కూడా మొన్న నిజంగా గానే గొడవ జరిగింది నీ తెలిదు అంతది నీకు చెప్పిన నమ్మలా నేనేమంటే ఇంగా ఎందుకులే నాకు ఎందుకులే ఉండే ఒక రోజుకి నేను జోక్యం చేసుకోవడం ఎందుకులే అని నేను పైకి వెళ్ళిపోయినా మేడ మీదకి అప్పుడు నీకు ఫోన్ చేసిన ఆ విషయం నీకు చెప్పిన నువ్వు నమ్మలా అది మన పాలటి కాదు కాబట్టి సో వదిలేయ్ హ్మ్ ఏదో సంథింగ్ జరిగింది కొంచం జరిగింది అంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది దాన్ తర్వాత కొంచం మాయన్న కొడ్తా అనే దాకపోయింది ఆ తర్వాతే నేను ఆ నేను అనుకున్నా అయినా తప్పేముందా ఆ మనిషిది ఆ మనిషి అట్లా పెంచినాడంటే ఆ మనిషిని అట్లా పెంచడం తప్పు దానికి ఎవరేం చేస్తారు చెప్పు సడ గా ఇప్పుడుకి ఇప్పుడు మారు అంటే ఎవరు మారారు అట్లా ఆ మనిషి సిట్యుయేషన్ లో ఎవరున్నా మారారు అట్లా అది తప్ పు నిజం చెప్పాలంటే
ఏం చేశాడు
ఏందో లే అవి అన్ని ఎందుకు నీకు ఆ నువ్వు అడిగినా అడగకుండా నేను చెప్పలేను మా ఇంట్లో విషయాలు జో నీకు నువ్వు నేను చెప్పినాక ఏమన్నా నువ్వు నన్ను జాలితో చూస్తావ్ అంటే ఒక ఒక స్ట సమ్‌టైమ్స్ నాకు అది నచ్చదు అందుకు మొన్న నాకు మొన్న చెప్పినాక నాకు రెండు రోజు ఒక రోజు నిద్ర నిజంగానే ఒక రోజుంత నిద్ర రాలె ఆ రోజు మరి అంత జాలితో చూడడానికి నేను ఏం చేసినా అని సో నేను చెప్పడం వల్ల అట్లా జాలి చూసినవు నేను ఫిక్స్ అయి ఇంకా వద్దులే అని ఇంకా కామ్ అపోయిను అందుకే మా ఇంట్లో విషయాలుచెప్ప చెప్పొద్దని అమ్మో ఏందు లే కాని అప్పుడు అనుకున్న మఅమ్మకిచేప్పు మా అమ్మకు చెప్పిన వాడు అట్లా మాట రిజన్ నువ్వు అని చెప్పి మఅమ్మ నేనేం చేసిన అనింది నువ్వేం చేసి కాదు మీ దద్దరి మధ్య గొడవ ఉంటే మీ ఇద్దర చూసుకోవాలా మా దాకా వచ్చిందంటే అది ఖచ్చితంగా అమ్మది కరెక్ట్ అనే టైప్ లో ఉంటాం మేము ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుంచి మమ్మల్ని బాగ సాకినావు అంటే ఒకరి దగ్గర ఒకరి దగ్గర ఆయనేమి ఉండాలలే ఫుడ్ విషయంలోయితే ఫుడ్ విషంలో మరి దారుణం అయిపోంది మా అమ్మ అంత దారుణం అంట అంత దారుణం నా ఆ వి నిజంగా ఒప్పుకుంటా అమ్మాయియినా ఎవరైనా అది నిజం కాబట్టి నిజమే చెప్పాలి దానింతో ఏముంది
మరి చానా అంటే చాల రా ఆ దాని గురించి మం మాట్లాడతా ఇప్పుడు చెప్పినా మా అమ్మకి అట్లా కాడ కానికి రీజన్ నువ్వు ఆ మంచి గురించి నువ్వు వానికి ప్రతి ఒక్కటి చెప్తావు అట్లా చెప్పొద్దు చెప్పేది చెప్పాల కొడుకులకి ప్రతి ఒక్కటి చె అయితే ఇట్లే ఉంటది అని చెప్పినం అంతే కదా మరి చెప్పే అంటే అర్థం చేసుకుంటే ఓకే అర్థం చేసుకోకపోతే అట్లా ఉంటాయి గొడవలు వస్తేయి గొడవ పడితే ఏం వస్తది ఏ
మా అన్న పోయి మా నాయన మా అన్నను కొట్టిన ఆడబోయేది మా పరవే కదా ఎందుకు చెప్పు అది ఏదో కామ్ గా జస్ అడ్జస్ట్ అయిపోతే సరిపోద్ది లేదా ఇంట్లో ఇంట్లో ఉండకుండా బయటే ఎక్కువ ఉంటే సరిపోద్ది దాంతోముంది అందుకే ఫిక్స్ అయిపోయిన ఇంట్లో విషయాలు జోక్యం చేసుకునే కంటే మనం బయట ఉండమే బెటర్ లే అని నేను అట్లా ఫిక్స్ అయ్యి అందుకె ఇంటికి ఎక్కువ పోవద్దు అని ఫిక్స్ అయిపోయిను అందుకే మన పండగ కూడా పోంది అదే పండగా నేను రేణుగుంట్లో పోయి మరి ఏనుకు వచ్చింది రీజన్ అది చూసా మన మొన్న ఒక్కరోజు ఉండాలి అది కూడా నాకు తెలుసు చా ఎంత నరకం అనిపించిందో సరే అట్లే ఉండు మళ్ళీ చేస్తా
నేను చేస్తా
నువ్వు చేస్తావా ఒక నిమిషం ఆగు